హలో
ఏం చేస్తున్నావే
ఏం లేదు జస్ట్ ఇప్పుడే తిని వాకింగ్ చేస్తున్నా
వాకింగ్ చేస్తున్నావా
ఇవాళ లేట్ అయింది తినడం ఏ మంచి హ్యాబిటు తినడం లేట్ అయింది తెలుసా మరీ ఓవర్ టైమ్ అయిపోయింది ఈ రోజు
ఓ ఎర్లిగా తినాలి ఎర్లిగ పడుకోవాలి అట్లజ జయి కుడోదు కదా
ఉం అమ్మ వాళ్ళు బాగున్నారా
అమ్మ వాళ్ళ అందరు బాగున్నారు అమ్మ వాళ్ళు ఎట్లున్నారు
ఓకే గుడ్ బానే ఉన్నారు
మీ హస్బెండ్ పిల్లలు అందరు బాగున్నారా
అందరు బాగున్నారు మీ హస్బెండ్ పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారు ఇంకా పాప ఏం చేస్తుంది పాప ప్ప బాబు
ఇడు ఆల్మోస్ట్ పడుకున్నాాలే అంటే నేను బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నా అప్పటికి బాబుకి ఆ రైస్ పెట్టినా పడుకుంటా మమ్మీ అని చెప్పిండు పడుకున్నాలే ఆల్రెడీ పిల్లలు పడుకున్నారా మీ పిల్లలు
మా పిల్లలు అందరు పడుకున్నారు ఆల్రెడీ మా ఆయనే టీవీ చూస్తున్నాడు నేను వాకింగ్ చేస్తున్నా నీలానే
అవునా మరి ఇంత లేట్ టైమ్ లో వాకింగ్ చేస్త న్నికి చిన్న బాబు కదా
అంటే మరి మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి ఉండి కొంచెం మైండ్ స్ట్రెస్ అయింది సో ఇక అమ్మ వాళ్ళు ఆయన ఉన్నారని బయటకు వచ్చి కాసేపు వాకింగ్ చేద్దామని చేస్తున్నా
అవునా మీ అమ్మ వాళ్ళకి ఇట్ల అందరూ బాగానే ఉన్నారా మంచి ఉన్నారా ఇప్పుడు
అంత బానే ఉన్నారు ఆ మండే రోజు చిన్నబ్బాయి బర్త్డే ఉంది అందులో ఇక ప్రిపరేషన్స్ స్టార్ట్ అయినాయి షాపింగ్ చేసినాం ఆ అమ్మ అమ్మ కూడా ఆ పనుల్లోనే బిజీగా ఉంది
పాపం ఎప్పుడు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటది
అవును ఇక తప్పదు కదా చెయ్యాలి కదా
ఆ ఒక చిన్నపాటి ఆయా అయిపోయింది కదా మీ మమ్మీ
మరి ఇంకెవరు ఉన్నారు ఆమె తప్ప
అవును చేసుకోవాలి ఏం చేస్తాం మా అమ మమ్మీ కూడా తెలుసా మా పిల్లలు చిన్నప్పుడు కాసేపు కూడా గ్యాప్ లేకుండా చేస్తూనే ఉండేది
ఆ వాళ బాధ్యత అది
వామో కానీ మనం మనం అంటే మన పిల్లల అప్పుడు మనకి స్టేజ్ వచ్చేసరికి మనం ఎట్లు ఉంటామో అంటే ఈ జనరేషన్ లో అంత హెల్తీ ఫుడ్ ఉండదు కదా
ఆ అవును ఇంకా ఇప్పుడు ట్వంటీస్ ట్వంటీ నుంచి నేను ఇవాళ న్యూస్ లో విన్నా ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి అసలు బీపి షుగర్స్ హార్ట్ అటాక్స్ అన్ని వస్తున్నాయంట
వామ్మో నాకైతే చాలా అంటే చాలా భయమైతాంది తెలుసా ఎందుకంటే ఈ జనరేషన్ లో చిన్న చిన్న పిల్లలకే స్ట్రోక్స్ వచ్చి పడిపోతారు దేని వల్ల అయి ఉండొచ్చు అసలు ఎంత
ఊ రీసెంట్గా ఎయిట్ ఇయర్స్ పాపకి హార్ట్ అటాక్ వచ్చింది దేనివల్ల అంటే అన్నిట్లో పొల్యూషన్ ఫుడ్డుల ఫుడ్డు వాటరు ఇంత ఎయిర్ అన్నిీ పొల్యూట్ అయ్యేసరికి అసలు ఏది ప్రాపర్గా ఇ లు ప్రతి దాంట్లో కెమికల్స్ వాడతాళ్ళు
అవును ఈ కెమికల్స్ వల్ల ఈ కెమికల్స్ వల్ల పిల్లలు అంటే మన నార్మల్ గా మనము ఆ నైంటీస్ నుంచి వచ్చినాం కాబట్టి ఓకే పర్వాలేదు కానీ ఇప్పుడు ఈ ట్వంటీస్ లో పిల్లలు మరీ మనంతా ఆ బాడీస్ అంత గట్టిగా ఉండవ్ గదా
అవును వీళ్ళకైనా హెల్దీ ఫుడ్ ఇవ్వాలంటే ఇప్పుడు మ ఇప్పుడు చేసే వాళ్ళు కొంచెం కెమికల్ ఫ్రీ ఏమైనా ఏం చేయాలని అంతెందుకు రీసెంట్ గా జరిగిన హోలీకి కూడా వాళ్లా రంగులలో కూడా కెమికల్స్ వాడుతున్నారు అన్నిీ హార్మ్ఫుల్ గానే ఉన్నాయి ఎవ్రీథింగ్ అసలు ప్రతి ఒక్క తయారు చేసేదంతా కెమికల్ తోనే తయారవుతుంది వాళ్ళ ప్రాఫిట్స్ చూసుకుంటాళ్ళు ఆ వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటున్నారు
అవును కానీ దాని వల్ల ఎంత ఆ ఇబ్బంది అయితుంది జనాలు ఎట్లా నష్టపోతున్నారు అన్నదానికి అయితే ఆలోచన లేదు
అవును అందరూ అసలు సొసైటీగా సెల్ఫిష్ గా తయారైపోయింది మొత్తం ఎవరి ప్రాఫిట్స్ వాళ్ళే చూసుకుంటున్నారు పక్కనోళ్ళ గురించి ఆలోచించే అంత కూడా ఉందా ఎవరికి లేదు ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ
అసలు రేపటి ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా రేపు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా ఇప్పుడు వీళ్ళు మాత్రమే ఎందుకు అట్లా తయారు చేయడం అనవసరంగా పొల్యూషన్ వల్ల వాళ్ళకు వచ్చేది ఏముంది అనవసరంగా
అవును నిజానికి మన జ మన జనరేషన్ క మనం ఏం నేర్పిస్తున్నాం అసలు ఇలాంటిదే కదా వాళ్ళకి ఫుడ్ కూడా ప్రాపర్ది ఇవ్వలేకపోతున్నాం ఈ జనరేషన్ లో
అవును నాకైతే ఇంకా మన పిల్లల గురించి అయితే భయం అయితుంది తెలుసా ఇక మెల్లమెల్లగా
అవును ఇప్పుడు పాప కాబట్టి పాప విషయంలో ఫుడ్ విషయంలో కూడా నువ్వు కేర్ఫుల్గ ఉండాలి
అవును అసలు ఇంకా బేబీ గర్ల్స్ కి అయితే ఎంత ప్రాబ్లము
కనీసం మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ లో కూడా కెమికల్స్ వాడుతున్నారు ఆ పాలు తాపేయడానికి కూడా లేదు పిల్లలకి
ఇప్పాలల్లో కూడా కల్త కలిస్తే ఈ పిల్లలకి ఏం పెట్ట ట్టాలి ఎట్లా పోషించాలి నాకైతే ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం వేస్తుంది తెలుసా
అవును నేను కూడా అలానే ఫీల్ అవుతున్నా
అ అసలు ఏం అంటే ఎ ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. మొన్న నార్మల్గా నేను బయటికి వెళ్ళిన బయట ఫుడ్ తిందామని, అంటే ఎందుకు చాలా బాగా ఆకలేసింది. మీటింగ్స్కి అట్లా వెళ్ళేసి వచ్చేసరికి. బాగా ఆకలేసింది. నార్మల్ గా హోటల్ కి వెళ్ళేసరికి, ఆ హోటల్లో చూస్తే నాకు భయమయింది తెలుసా. ఫుడ్ తినాలంటే
ఆయిల్ ఫుడ్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయో అందులోనే ఎన్ని ఐటమ్స్ రెడీ చేస్త ఉన్నరో
ఆ ఒకే ఆయిల్ని కా కాచి కాచి కాచి మళ్ళీ అదే ఆయిల్
రీయూజ్ ఆ అట్లనే రీయూజ్ చేయడం వల్ల దాని వల్ల ఎంత హార్మ్ఫుల్ అయితది. ఆ ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ ఆయిల్నే మళ్ళీ ఇంకా వేరే ఐటమ్స్ తయారు చేయడం. అందుకే ఇప్పుడు హోమ్ ఫుడ్ రెడీ చేసుకోవడం బెటర్ పిల్లలక్ కై నా మనకైన హోమ్లీగా చేస్త కొని తింటే బయట తినలేకపోతున్నాం ఏదైనా
అవును అంత పొల్యూషనే నార్మల్ గా అంటే, ఇప్పుడు పెట్టే వాళ్ళకి కూడా కొంచెం బ్రెయిన్ లేకుండా పెడుతురు తెలుసా హోటల్స్. మా మొత్తం రోడ్ డ్స్ మీద పెడితే ద వచ్చే గాలి దుమ్ము అసలు ఎంత కలల్తీ అయిపో స్తుందో ఫుడ్ అయితే
కొంతమంది కొంచెం మంచిగానే ఆలోచించి గ్లాస్ ఫిట్టింగ్స్ అవి ఇవి చేసుకుంటున్నారు కానీ, మిగతా వాళ్ళ అయితే అసలు మెయిన్ రోడ్ మీద పెడతారా దుమ్ము, దూ ధూళి అవన్నీ వాటి మీద బ వాటిని మనం తెలియక తీసుకొని తినడము చాలా మంది ఆకలేస్ వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా వెళ్ళి తింటారు. దాని వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి, స్టమక్ పెయిన్, మోషన్స్ అంతా హెల్త్ అప్సెట్ అవ్వడం. ఇవన్నీ జరుగుతున్నాయి.
వామ్మో ఇంతకు మునుపు నా కూడా ఫుడ్ పాయిజన్ అయింది తెలుసా ఇట్లానే హెల్త్ హెల్దీగా అసలు ఉండదు. నేను ఒక రోజు బయట ఫుడ్ తిన్నందుకు టూ డేస్ స్టమక్ అప్సెట్ అయింది. నాకైతే
అమ్మో చాలా చాలా ఇబ్బంది అవుతారు అట్లా
నువ్వు ఎక్కువ హోమ్ ఫుడ్స్ తీసుకుంటావా ఔట్ సైడ్ ఫుడ్స్
నేను హోమ్లీ ఏం అవుట్ సైడ్ తినడానికి, అసలు నైంటీ నైన్ పర్సెంట్ ప్రిఫర్ అసలే చేయను. పిల్లలకైనా నాకైనా.
నేను ఒక అప్పుడు అట్లనే తినేది కాని ఈ మధ్యలో అంటే నా హెల్త్ బాగుండనప్పటి నుంచి నేను కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను తెలుసా. ఫుడ్ విషయంలో పిల్లలకు కూడా నేను ఔట్ సైడ్ ఫుడ్ తినిపించట్లేదు. ఈ మధ్యలో
అదే బెటర్ ఏమైనా ఫ్రూట్స్ వాళ్ళకి ఈవెన్ స్నాక్స్కి లంచ్ బాక్స్ తో పాటు స్నాక్స్ పెట్టేటప్పుడు, కూడా ఏదో ఒక ఫ్రూట్ పెడతా కానీ, ఈ స్నాక్స్ ఆయిల్ పు డ్స్ కి అస్సలు పెట్టను.
అసలు అనుకుంటున్నాం గాని ఫ్రూట్ అంటే ఫ్రూట్స్ ని కూడా కల్తీ చేస్తున్నారు తెలుసా
అవును ఫ్రూట్స్ పైన కూడా కెమికల్ స్ప్రే చేస్తున్నారంట అది కూడా చూసిన అసలు ఏ తినేటట్టుంది. ఏం తినేలా లేదు.
అవును మీ ఇంటి దగ్గర ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి కదా ఉన్నాయా
అవున అవును ఆ అబ్బాన నా ఉయి అరటి చెట్లు ఉన్నాయి మాకు మాకు చెట్లకే కాస్తాయి కాబట్టి మేము అవే ఇ కెమికల్ ఫ్రీ మే ఏం వాడ అవి నచురల్గా పండిత వాటినే తింటున్నాం
ఈసారి ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు మీ ఇంటి దగ్గర చెట్లు ఇస్తాంని నా కూడా నేను కూడా మా ఇంటి కడ పెట్టుకుంటా
ఆ ఇస్తా ఇస్తా నువ్వు ఎప్పుడుొస్తావు మరి
ఈ మధ్యలో వద్దాం అని చూస్తున్నా నా కూడా కొంచెం పను ఉంది ఊర్లో నేను కూడా పనులన్నీ చూసుకొని వస్తా ఒక టూ మంత్స్ అక్కడే ఉందాంమని చూస్తున్నా స్టే చేద్దామ అని చూస్తున్నా ఊర్లోనే
అవునా నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ లో పొల్యూషన్ ఉంటదా అంతా బానే ఉంటదా ఫ్రెష్ ఎయిర్ ఇీట్లో
అమ్మో ఏం బాగుంటది చెప్పు అంత ట్రాఫిక్ దుమ్ము ఆ సౌండ్స్ ఇంకా సౌండ్ పొల్యూషన్ కూడా ఉంటది దరిద్రమే ఈ పొల్యూషన్ నార్మల్ దుమ్ము దూలే అంటే సౌండ్ కూడా ఉంటది సచ్చి పోవాలి తెలుస ఆ సౌండ్
ఇంకా అది అసలు ఎంత హాం నాయిస్ పొల్యూషన్ వల్ల సరిగా నైట్ టైమ్స్ అయితే నిద్ర పట్టదు అసలు డే అయిందో తెలియదు
నేనైతే నైట్ నైట్ పడుకునేటప్పుడు నాకు పిల్లలకి అందరం చెౌవుల్లో కాటన్ పెట్టి పడుకుంటాం తెలుసా సౌండ్స్ అంత దారుణంగా వస్తాయి
విలేజ్ లో అసలు ఎంత పీస్ఫుల్ లైఫ్ నైట్ సెవెన్ అయ్యే సరికి ఎవరి ఇళ్లలో వాళ్ళు మొత్తం గల్లీలు మొత్తం ఖాళీగా వాకింగ్ చేయడానికి ఫ్రీగా ఉంటుది ఏం నాయిస్ ఉండదు అంత పీస్ఫుల్గా ఉంటుంది
ఎంతయినా పల్లెటూరే బెటర్ కదా
ఆ అవును
నేను కూడా అసలు కానీ పల్లెటూరులో చేసుకోవడానికి పనులు ఉండట్లే వా
ఆ అది అది ఒక్కటి మైనస్ అయిపోయింది ఊర్లలో ఎంత మంచి లైఫ్ లీడ్ చేసిన చేతిలో సరైన పని లేక మనం పని చేసిన మనం చదువుకున్న దానికి తగ్గట్టు ఏం పనులు దొరకక చాలా బంద అవుతుది అదే సిట్ ైఫ వ